హాయ్
హాయ్ లే అక్క ఎలా ఉన్నావ్
నేను బావున్నా నువ్వు
నేను బాగున్నా
తిన్నావా
లేదులేఅక్క మాకేమో చికెన్ పకోడా తినాలనిపిస్తుంది కానీ ఎలా చేయాలో తెలీదు
చాలా ఈజీ నేను చెప్తాను నువ్వు ట్రై చేయ్ ఈరోజు
అవునా నీకొచ్చా
ఆ నాకు చాలా బాగా వచ్చు
సరే అయితే చెప్పు నేను ఈరోజు ట్రై చేస్తా
ఫస్ట్ మనం చికెన్ పకోడా చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. అవి చెప్తాను నీకు ఫస్ట్
ఓకే ఓకే చెప్పు
బోన్లెస్ చికెన్ ఒక ఐదు వందల గ్రాములు లేకపోతే నీకు నచ్చినంత నువ్వు తెచ్చుకో తరువాత అళ్ళం వెల్లుల్ అల్ పేస్ట్ కారం పసుపు ఉప్పు గరం మసాలా కార్న్ ఫ్లోర్ బియ్యపిండి శనగపిండి ఇలాంటివి కావాలి
ఓహో ఇవన్నీ తీసుకోవాలా
ఆ అన్ని తీసుకోవాలి
మరి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఉండాలేమో కద
అవి చాలా ఇంపార్టెంట్ ఇంకా టేస్ట్ ని ఇస్తాయి అవి
ఓకే మరి ఫస్ట్ స్టెప్ ఏంటి.
ఫస్ట్ మనం తెచ్చుకున్న చికెన్ని బాగా క్లీన్ గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటర్ లేకుండా. కొంచెం డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి.
ఎందుకు డ్రైగా ఉండాలి చికెన్.
చికెన్ లో ఎక్కువ వాటర్ ఉంటే మసాలా సరిగా లోపల పట్టదు పకోడా క్రిస్పీగా రానే రాదు.
ఓకే అయితే మరి వాష్ చేసుకున్నాక తర్వాత ఏం చేయాలి.
తర్వాత బాగా డ్రై చేసుకొని ఆ అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు, కారం, పసుపు. గరం మసాలా ఇవన్నీ వేయాలి.
ఓకే అవునవును ఒకసారి మా నాన్న వేస్తుంటే చూసా మరి ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయొచ్చా.
లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది యాడ్ చేస్తే
ఓకే
ఉమ్
మరి ఇంగ్రీడియంట్స్ అన్ని మనం
బాగా మిక్స్ చేసి ఒక ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మ్యారినేట్ చేయాలి.
ఓకే అసలు ఎందుకు మ్యారినేషన్ చేయాలి.
మ్యారినేషన్ వల్ల ఏమవుతుందంటే మనం కలిపిన మసాలా అంతా చికెన్ లోపలికి బాగా పడుతుంది. అప్పుడు టేస్ట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది.
ఓకే ఓకే నేను చూసాను కొంతమంది మొత్తం నైట్ అంతా మ్యారినేట్ చేసి ఉంచుతారు.
అవును టైమ్ ఉంటే మనం ఫ్రిడ్జ్ లో ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది వన్ అవర్ టూ అవర్స్ అలాగా
ఓకే మరి మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఫ్లోర్ కూడా యాడ్ చేస్తామా.
ఆహ్ మ్యారినేటెడ్ చికెన్ అంటే ఫ్రిడ్జ్ లోంచి తీసిం తర్వాత శనగపిండి, బియ్యపిండి, కార్న్ ఫ్లోర్. ఇలాంటివి యాడ్ చేయాలి.
ఓకే ఏదో ఒకటేస్తే సరిపోతుంది కదా మూడు ఫ్లోర్స్ ఎందుకు వేస్తాము.
శనగపిండి ఎందుకు వేస్తామంటే మనం ఫ్లేవర్ కోసం వేస్తాము. బియ్యప్పిండి డి కార్న్ ఫ్లోర్ ఎందుకంటే క్క్రిస్పీ నెస్ కోసం వేస్తాం.
ఓహో వీటితో వాటర్ కూడా యాడ్ చేయొచ్చా.
చికెన్ పీసెస్ కి మసాలా బాగా కోట్ అవ్వదు వాటర్ యాడ్ చేస్తే లూజ్ లూజ్గా ఉంటుంది.
ఓకే అయితే కొంచెం తక్కువగా యాడ్ చేస్ తీసుకోవాలనుకుంటా.
ఆహ్ చికెన్ పీసెస్ కి కోట్ అయ్యేలాగా తిక్కుగా ఉండాలి కాబట్టి వాటర్ ఎక్ పోయాకూడదు.
ఓకే మనం ఇప్పుడు ఏదైతే మిక్స్ చేస్తున్నామో ఈ మిక్చర్ అంతా ఎలా ఉండాలి.
అదే కన్సిస్టెన్సీ థీక్ గా ఉండాలి మనకి ఎక్కువ వాటరీగా లూజ్గా ఉండకూడదు.
ఓకే ఒకే ఇప్పుడు ఫ్రైయింగ్ ప్రాసెస్ గురించి చెప్తావా నాకు
ఫ్రైయింగ్ ఏం లేదు ఒక పెనం తీసుకొని మనం దాంట్లో డీప్ ప్యాన్ ఉండాలి అంటే లోతు ఎక్కువ ఉండాలి దాంట్లో ఎందుకంటే మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాం ఇందులో ఆయిల్ ఆయిలేసాక పోయ్ ఆంచ్ చేయాలి
మ్మ్ మ్మ్
ఆయిల్ ఎలా ఉండాలంటే మీడియం అంటే తక్కువ కాదు ఎక్ మరీ హీట్ గా ఉండకూడదు మీడియం లో ఉండాలి
మ్మ్ మరి ఒకవేళ మనం ఆయిల్ ఎక్కువగా హీట్ చేసేసాం అనుకో పొరపాటున అప్పుడు ఏమవుతది
ఆయిల్ ఎక్కువ హీట్ చేస్తే బయట మాత్రము బాగా ఫ్రై అయిపోతుంది లోపల కుక్ అవ్వదు అంటే పచ్చి పచ్చిగానే మనం చికెన్ కలిపినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉండిపోతుంది లో బయట అయినంత ఫ్రై లోపల అవ్వదు
ఓహో ఓకే మరి పొరపాటుగా ఆయిల్ తక్కువ అయితే
తక్కువ అయితే చికెన్ ఆ ఆయిల్ అంతా అదే అబ్జర్వ్ చేసేసుకుంటుంది రెబ్బది రబ్బర్ రబ్బర్ గా ఉంటది చికెన్ అంతా
ఓకే సో అందుకని మనము ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట
ఆ అది చాలా ఇంపార్టెంట్
మ్మ్ మ్మ్
తర్వాత పీసెస్ ఒక్కొక్కటిగా ఆయిల్లో వెయ్యాలి
ఓహో ఓకే సారి వేసేయ్చా అన్ని
అన్ని వేయకూడదు అప్పుడు పీసెస్ అన్ని అతుక్కుపోతాయి అవి అన్ని ఉండడం వల్ల ఆయిల్ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది
ఓకే
మ్మ్
మ్మ్ సరే అలా అయితే అన్నీ ఒకేసారి వేయను లే ఒక్కొక్కటిగా కొన్ని కొన్ని కొన్ని మ్మ్ కొన్ని కొన్ని వేసుకుంటాం మరి ఎంతసేపు ఫ్రై చేయాలి
ఆ ఇంచుమించు ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఫ్రై చెయొచ్చు అంటే ఆ మన చికెన్ తెలుస్తుంది బయట గోల్డెన్ బ్రౌన్ అంటే తిక్ బ్రౌన్ కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయాలి
ఓకే అప్పుడే మనము ఉప్పు ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకటి
ఆ ఒకటి చిన్నది చూసుకొని మల్లి ఏస్కోవచ్చు
మ్మ్ మ్మ్ కరివేపాకులు ఎప్పుడు యాడ్ చేస్తరు
కరివేపాకులు ఏంటంటే ఇప్పుడు చికెన్ త్రీ టై త్రీ స్టెప్స్ గా వేసామనుకో అన్ని తీసి అన్నీ తీసేసాక దాని పైన కరివేపాకులు ఇ గ్రీన్ చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకుంటాం గార్నిష్ చేస్తాం
ఒకే ఒకే అప్పుడు అది కచ్చి గంగా ఒక రెస్టారెంట్ స్టైల్ లో ఉంటది కదా
అవును చాలా బాగుంటుంది చూడ్డానికి
ఉమ్ అసలు చికెన్ పకోడాతో బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెల్సా
ఆ మనకి పుదీన చట్నీ గాని లేదంటే ఉల్లిపాయలు తో కలిపి తినొచ్చు లేకపోతే టమాటా కెచప్ కూడా వేసుక్ కొని తింటారు కొంతమంది
ఉమ్ నాకైతే టీ తో కూడా చాలా బాగుంటదని పిస్తది చికెన్ పకోడా
ఆ ఈవినింగ్ టైమ్ రెయినీ సీజన్లో అదీ మనమూ అ టీ చేస్కోనీ పకోడా ఏస్కోనీ బయట కుసోని తింటే మనకీ చాలా బాగుంటుంది
నిజంగా ఆ ఫీల్ చాలా బాగుంటుంది ఒకే బిగినర్స్ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తావా ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒకసారి కూడా చేయలేదు
బిగినర్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే చికెన్ కడిగి మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్లోర్స్ కలుపుతాం కదా
ఉమ్ ఉ
అప్పుడు ఎక్కువ వాట్ ట్రాడ్ చేయడం ఎందుకంటే ఆల్రెడీ చికెన్ లో మాయిష్ తర్ ఉంటుంది మళ్ళీ యాడ్ చేస్తే అది లూజ్ లూజ్గా అయిపోతుంది
ఒకే ఒకే
తర్వాత ఎక్కువసేపు మ్యారినేట్ చేయకపోవడం
ఊహు
చేయకపోతే మనం మసాలా పట్టించ్చిదంటా ఓన్లీ బయటికే ఉంటుంది మ చికెన్ లోపలికెళ్ళదు
ఒకే
ఆ ఈ రెండు కాకుండా ఉంకోటేంటంటే ఆయిల్ టెంపరేచర్ చెక్ చేసుకోకపోవడం అంటే ఉంటే మరి స్లోగా పెట్టకూడదు లేకపోతే హైగా పెట్టకూడదు
ఒకే
ఉమ్
సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నేవి మనం చేయకపోతే రిజల్ట్ బాగా మంచిగా టేస్టీగా వస్తుందంటావ్
ఆ చాలా బాగా వస్తుంది
ఉమ్ ఒకవేళ మనము ఇదే చికెన్ పకోడాని కొంచెం హెల్తీగా చేసుకోవాలంటే
డీప్ అవును ఈ ఇది ఇలా చేస్తే మనకి ఆయిలె క్కు ఉంటుంది హెల్త్ మంచిది కాదు కాబట్టి డీప్ ఫ్రై బద్ దులు ఎయిర్ ఫ్రైయర్ లో గాని ఓవెన్ లో గాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు
పోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఆయిల్ తక్కువ ఉంటుంది
ఆయిల్ తక్కువ ఉండడం వల్ల హెల్తీ కాబట్టి మనము ఇది కూడా చేసుకోవచ్చు మాక్సిమం
ఉ ఉమ్ సరే లాస్ట్ లో నాక్ ఒక నిమిషం నూనాకు చికెన్ పకోడా చేయడానికి మెయిన్ పాయింట్స్ లాగా కొన్ని చెప్పేస్తావా
మెయిన్ పాయింట్స్ ఏంటంటే చికెన్ ఫ్రెషగా ఉండాలి చాలా మ్యారినేష్ చక్కగా చేయాలంటే ఎక్కువసేపు చేయాలి
ఉమ్
ఈ ఫ్లోర్స్ ఉన్నాయి కదా సెనగపిండి బియ్యంపిండి అవి మిక్చర్ సరిగ్గా చేయాలి
ఓకే
అండ్ అలాగే కరెక్ట్ ఆయిల్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి హై కాకుండా లో కాకుండా
ఉమ్ ఓకే ఇవన్నీ కరెక్ట్ గా చేస్తే మనకి టేస్ట్ బాగా వస్తుంది
ఉమ్ బాగా ఒస్తుంది
చాలా సింపుల్ గా చెప్పేసావు తెలుసా నాక్ ఫస్ట్ టైమ్ వింటున్నా ఇలాగ
ఈ స్టెప్స్ ఫాలో అయితే ఎవరైనా టేస్టీగా చేస్ చేయొచ్చు చికెన్ పకొడి
ఉ ఉమ్ ఉమ్ అయితే ఈ రోజు నేను వెంటనే బైట్ కి వెళ్ళి
నువ్వు ట్రై చేసి నాకు నీకు ఎలా వచ్చిందో నాకు ఫోటో ఇం కా నీ ఎక్స్పీరియన్స్ అన్ని నాకు తర్వాత చెప్పు
చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో నేర్పించిందే నువ్వు కదా బైట్ కెల్లి ఫస్ట్ చికెన్ తెచ్చు సూపర్ మార్కెట్ లో కావాల్సిన సరుకులున్నీ తెచ్చుకొని వరుసగా నీ ప్రాసెస్ దగత్
నేను చెప్పినవన్నీ అదే సరుకులు అవన్నీ తెచ్చుకొని ట్రై చేయ్
మ్మ్ సరే చెప్పినందుకు థ్యాంక్ యూ
సరే బాయ్
బాయ్